ఏంటి ఎత్తడాకి ఇంత టైంనికు
పెత్తడానికి పోత కట్ అవుతుంది
ఈ అకౌంట్ లో లాస్ట్ కావాలి ఇది పది నిమిషాలు మాట్లాడ
లాస్ట్ కాల ఇతే
ఆ ఇ
అ సరే గాని ఒకటే అవేనా చాలా పెద్దగా అవుతుంది కదా అది చూడ్టానికి
ఓ ఇప్పుడు చూసావాం అది పెద్దగా కాదు అది చిన్న చిన్న డాగ్స్ గా అటుటు వెళ్తుంది న ఇప్పుడు మార్కు చేసినప్పుడు చిన్న చిన్న చ వచ్చినయి కదా
అదే మరి ఎక్కువ అయితే నసం
ఎక్కువ అయితుంది ఇంకా రెడ్ కలర్ డార్క్ అయితుంది ఒక పెద్ద మార్పుస్ స్కార్ అవుతుదేమో అనిపిస్తున్నారు మక
మా డాడీకి కూడా అయింది ఇదే ఒకసారిచ్ ఇది మొన్న మొన్న అయియంది మా డాడీకి కూడా చాలా టూ టూ లక్స్కి ఇచ్చ ఆలా ఇచ్చంగ ఆ ఏయిడ్చండ్ కూడా డాడీ
ఏడ్చంటా దీనికి
అంటే నైట్ పడుకోకుండా త్రీ డేస్ పడుకోలేదు ఆ ఇచ్చింకి ఇలా మొత్తం ఏమంటారున్నారు సన్ని ఒకటే దగ్గర ఇలా గుంంచి ఏదో అయి నట్టు అయిపోంది
ఏం చేస్తున్నట్
తర్వాత ఇది ఏదో హాస్పిటల్ ఇక్కడనే హైదరాబాద్లో చూపించుకున్నాం ఆ మీవన్నీ నాకు చెప్పింది ఆ ఏదో పురుగు అని చెప్పారు
అదే ఏంపూర్ హింగూ నాగగు అదే అందే
నీ కూడా చాలా ఇచ్చేంద
చ మరి మార్నింగ్ ఇచ్చింగ్ ఇచ్చింగ్ వాళ్ళని లేసినాం మేము మార్నింగ్
ఐస్ వాటర్ వాటర్ టైప్ ఏం పెట్టుకోకు అని చెప్పింట సార్ అతను మొత్తం వెట్ వెట్ అస్సలు ఉండకూడదు మొత్తం డ్రైయ ఉండాలి అప్పుడే తగ్గిపోతుంది అని చెప్పడి అయితే మా డాడీ ఆ టూ ప్లేస్లేస్ ప్లేస్ లో ఆ ఇట్లా ఒకటి కట్టేసి స్నానం చేస్తుండ అర్థం ఎందా
ఇ అగమ
ఏడ్చింది అంటే ఆయడం కాదు అది బాగా బాగా ఎక్కువ అయింది ఎను అడు ఏ మేము కనిపించుకుంటావో ఫుల్ ప్యాంట్ వసుకొని ఉంటు అంటే ఏది ఎందుకైతే
ద తీర్ష్టఠాన
అదే కదా ఫుల్ వేసుకుంటే ఏమైతుంది
ఫుల్ ప్యాంట్లు ఎయలే కదా
ఆ ఏరియా అంతా చెట్లు ఉంటయి పురుగులు ఉంటయి అని తెలుసు
తెలిసిన్ తర్వాత కూడా ఇట్ల పూలిష్గా చేయడం అంటే నువ్వే
తిడుతున్నావా నన్ను ఇప్పుడు నువ్వు
మరి
పాపమే నేను
ఉ పాపమే నువ్వు నా దగ్గర ఎస్కోకు ఎవరు ఎసుకోకు అని చెప్పిరు అదేసుకోమని ఎవరు చెప్పిరు నీకు నేనొచ్చి చెప్పినాన
అ లేదు
ఏసుకోకు అక్కడికి పోతే ఇంకోసారి ఇదైతే తక్కువ అయ్యేటట్టు చూడు కా నిన్న స్వీట్
తగ్గిపోతది ఏముది ఏం లేదు ఆడ తగ్గిపోతది మళ్ళీ మార్నింగ్ ఏమో ఇచ్చింగ్ ఐ కుంటా లేవడం
తగ్గి పొయిందా మరీ
తగ్గలే ఏడ తగ్గిం
మరి
ఇంకా ఊరికెళ్తే ఊర్లో హాస్పిట ల్కెళ్ళాలా ఈన్నే ఇంకొసారి హాస్టల్ హాస్పిటల్
చెప్పు మరీ డాడీ కి ఈన్నే చూపిచ్చుకున్నా కదా మళ్ళీ అక్కడికెళ్తే మళ్ళీ కొత్త టాబ్లెట్స్ ఉంటై ఇక్కడ మొత్తం క్లారిటీగా చూపిచ్చుకోన్ పోతా అనిజెప్పు
హు
ఆలోచిస్తన్నమ్
చించడం కాదు నువ్వు అది ఇంకా ఎక్కువ అయ్యే వరకు చూస్తవ్ నా ఫస్ట్ ఫ స్ట్ స్టార్టింగ్ అప్పుడు చూపిచ్చినప్పుడే నేను ఏమన్నా నీకు
ఏమన్న
హాస్పిటల్కు ఎళ్ళకు అని జెప్పినాన నేను ఇప్పుడ అది ఏం కాదు తగ్గిపోతది ఇచ్చింగ్ ఐతుంది
అన్నది నువ్వా నేనా
ఎప్పుడు యూసినా అప్పుడు కదా నా ఇంటికి వచ్చ
ఇంటికి వచ్చినప్పుడే చూసినను
ఆప్పుడ్ల ఇంత లేేకండే గద
ఇప్పుడే ఉండాలి కదా అబి ఇంగో మంచికి కొంచెం వచ్చినా గని ఎక్కువ అయితది ఏదో ఒకటి
కృష్ణానుండే ప్రైడ్
హు
కృష్ణా నుండే ప్రైడ్ అట్లనే అని
బ్రైడ్ ఆ
కొంచం ప్రైడ్ ప్రైడ్ గర్వం
దేనికి
స్ స్ ఏం లేదే నువ్వేమో అన్నావు కదా ఇప్పుడు మనిషికి కొంచెమైనా ఎక్కువైతే ఏదో అన్నావు కదా అలానే కృష్ణ అనుండే ప్రైడ్ ఈగో ఇవి అట్లానే కొంచెం ఉన్నది ఎక్కువవుతుది ఎక్కువ అవుతూ ఉంటది అంటవాంత యదా యదాహి ధర్మస్య్ గ్లామిర్భవతి భారతః అభ్యుద్వానమ్ అధర్మస్
అవును మొత్తం గలీజుందిగా ఫైడే హాలిడే ఎందుకు ఫైడే హల్డే అంట
నేను నీకు ఇందాకే చెప్పిన మార్చ్ ట్వంటీ హాలిడే అని చెప్పి
ఎందుకు ఉగాది ఆ
ఆ లే ఆజు హాలిడేస్ ఉన్నాయ్ గదా నెక్స్ట్ డేస్ అందుకే అంట
ఉహు
ఏ అహు ఐసే కైసే బతా
వర్క్ షీట్స్ ఉన్నాయా రాసినవి
నాక్ అడుగతావ్
రాసినవన్ వేస్ట్ వి ఏడ ఏది ఒక్క మొత్తం తీసుకుంటున అలొ
ఎందుకే
సోది అ
ఎందుక్ నీకు
ఏ వె పేపర్స్ ఏస్తున్న కింది కింద పేపర్ ఏసి సదృ తున్న మొత్తం గలీజ్ అయిందిగా నేను హు లేదు అభి నీకు మార్నింగ్ చెప్పాలనుకున్నా మార్నింగ్ అది ఇప్పుడు ఇప్పుడు నా కళ ఏమనొ
హలో వన్ సెకండ్ ఆవు వాయిస్ కట్టై హలో ఇంకోసారి చెప్పు ఇంకోసారి ఎప్
నేను మీ ఇంటికి ఒచ్చినా అంట, మీ మమ్మీ ఉంది అంట, అయితే ఇ ఇల్లు మొత్తం నువ్. వు చాలా డేస్ ఉండి గలీజ్ చేసినావంటా అంటే దుమ్ము దుమ్ము అయిందంతలో అయితే మీ మమ్మి నన్ను దిడు తుందంట మ్యారేజ్ అయిపోయింది మనది ఏంటి ఇట్ల బెట్టిరు అస తలు ఇల్లు ఇల్లు లాగా లేదు అని తిడుతుందంట మీ మమ్మి
నన్ ఇడుతున్
ఇద్దర్ని
ఆ
నేను ఆ ఇంకా అప్పుడిదప్పుడు నేను నిన్ను తిట్టుకుంటా అన్ని పనుల్ చేస్సునంట
అరే ఏం డ్రీంలే బాబు నీకూ
నా మంచి డ్రీమ్స్ ఒస్తయ్ నీకే అంత చెత్త చెత్త డ్రీమ్ ఒత్తయ్ కానీ ఒక్కొక్కసారి నాకు ఒస్తే మొ త్తం డార్క్ ఏడ్చుకుంటనె లేస్తా
అదే అదె నాకసలు డ్రీమే డ్రీమ్సే రావు గానీ డ్రీమ్స్ ఒస్సున్నయ్ సా మళ్ళ
మంచ పడుకుంటే ఒస్తయ్ డ్రీమ్స్
పిచ్చిగ పడుకుంటే ఒస్తయే మంచిగ్ పడుకుంటే డ్రీమ్స్ రావు అసల
పిచ్చిగ వడుకుంటే ఒస్తయా
ఆ
డ్రీమ్స్ వస్తే మంచిది రాకపోతే కాదు
రాదు నేను చెప్పేది విను డ్రీమ్స్ ఎప్పుడ వస్తది తెలుసా నీకు సగం నిద్రలో ఉన్నప్పుడు వస్తది నువ్వు డీపెస్ట్ స్లీప్లో ఉన్నప్పుడు ఈ అలుగుస్నేషన్ దాన్ని అనరే
స్లీప్ ప్యారామిసిస్ అంటారు
అది నీకొచ్చింది అది నార్మల్ గా అంటున్నాయ అంతే డ్రీమ్స్ ఊ సగం నిద్రలో ఉన్నప్పుడు వస్తది అని నీ బాడీ కంప్లీట్ గా రిలాక్స్ అయ్యి పడుకున్నప్పుడు నీకు డ్రీమ్స్ రావు ఏం థింగ్స్ ఏవు అసలు మన మైండ్ బాబ్ బాడీ రెడు ఆఫ్ అయిపోతది దాని పర్ఫెక్ట్ స్లీప్ అంటారు
స
ఆ డ్రీమ్స్ నార్మల్గా ఎప్పుడు వస్తాయంటే నువ్వు లెవనికి పోతున్నప్పుడు లేకపోతే కొంచెం వేసినప్పుడు ఏదన్నా కొంచెం లేస్తే మార్నింగ్ టైమ్ ఐతుంది రీమ్స్ లేవనికి పోతున్నావ అంటే దాన్నే రెమ్ స్లీప్ నాన్ రెమ్ స్లీప్ అంటారు
అచ్చా
ఊ రాపిడ్ ఐ మూమెంట్ అంటరు బ్రెమ్ము అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్
రాపిడ్ ఐ మూమెంట
ఊ దాంట్లో నీ కళ్ళు అటు ఇటు మూవ్ అయితూ ఉంటాయంటనే నుప్పుడు పడుకొని ఐస్ క్లోజ్ చేస్తాని కళ్ళు అటు ఇటు మూవ్ ఐతది దాన్ని రాపిడ్ ఏమో అంటుంటారు
ఇవి పారాషూట్ ఆయిల్ తోటి ఏమన్నా చెయ్యొచ్చు
ఆ
బాటిల్ తో ఏమన్నా ఆర్ట్ క్రాఫ్ట్స్
నీకా ఆజేనికి టైం ఏడ ఉందే ఎల్లుండి వెళ్ళిపోతావు
ఏ చెప్తా మా డాడీకి ఏదో ఒకటి నాక అంత ఇంట్రెస్ట్ లేదు ఇంటికోవాలని
అడ పోయాక ఇంక రావ్ ఊహు హూ
పొతేమో రాలనిపియదు ఏమో రాప్ వెళ్ళకుంటేమో మొత్తానికి వెళ్ళకూడదు అనిపిస్తది
పోయిద ఇగ నేను ఇంకా ఎయిటీన్ కి వెళ్తా నేను
ఎయిటీన్ వెళ్తావు కదా నేను అప్పటి వరకుంట మరి
ఇంకా జస్ ఆ మన కాల్ చేస్